హలో.
హలో అండి ఏం చేస్తున్నారు.
ఏం లేదండి చెప్పండి.
ఆహ్ ఈ రోజు ఏం చేసిలాండి.
ఈ రోజా అండి. ఆ పొద్దునే లేసాను ఫ్రెష్ప్ అయ్యాను స్నానం చేసాను రెడీ అయను ఆ ఈ రోజు కంప్యూటర్ క్లాస్ కి వెళ్ళలేదు అండి ఇక్కడ మాకు ఫెస్టివల్ మాదిరి చు పట్టాలు పండగ జరుపుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి తినేసి వచ్చాను ఇంతముందే వ వచ్చాను మళ్ళీ మా ఇంటికి ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నా అండి
పనులు చేసి మళ్ళా వండుకొని తిని పడుకోవడం అంతే అండి
రోజు ఏం చేస్తారండి రోజు మీ ఎలా ఎలా గడుస్తుంది మీకు
రోజు మార్నింగ్ లేస్త ఫ్రెష్ బ్రష్ వేస్తా స్నానం చేస్తే రెడీ అయితే నేను డైలీ ఇట్లా కంప్యూటర్ కోచింగ్ తీసుకెళ్తా తీసు తీసుకుంటానండి టూ ట్వెల్వ్ టు వన్ వరకు ఆ తీసుకోవాలంటే అంటే ఫస్ట్ అదే హన్మకొండలో తీసుకుంటానండి నేను వన్ అవర్ జర్నీ చేసి వెళ్ళాలండి అట్టు టెన్ కట్ బస్సు ఏ కొత్తగా ఎలావెన్ థర్టీ కి అక్కడ దిగేసి ట్వెల్త్ ట్టువెల్కి క్లాస్ స్టార్ట్ అవుతుది టువల్ టు వన్ అయిపోయినాక క్లా కంప్యూటర్ కోచింగ్ అయిపోనాక వన్ వక్ మళ్ళీ బస్ ఎక్కుతాను రిటర్న్ ఎక్కి టూ వరకు వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చినాక ఫుడ్ తినేసి రెస్ట్ తీసుకుంటానండి ఫైవ్ థర్టీ వరకు తర్వాత ఇంట్లో పండ్లు చేసి మళ్ళీ స్నానం చేసి మళ్ళా తిని పడుకుంటానండి ఫోన్ చూస్తా మళ్ళీ కొంచెం ఫోన్తో కూడా టైం స్పెండ్ చేస్తాను రీల్స్ చూస్తాను ఎడిటింగ్ చేసుకుంటాను ఫోన్లో
అవునండి మీకు ఖాళీ సమయంలో ఇలాంటి పనులు చేస్త
ఖాళీ టైం లో ఎకువ ఫుడ్ ప్రిపేర్ చేస్తానండి ఏదైనా రకరకాల ఫుడ్లు ఇష్టాం నాకు ఫుడ్ ప్రిపేరింగ్ అంటే చాలా నా ఇష్టం అండి పెట్మంటే ఆ ఏదన్న ఒక ఐటెం యూట్యూబ్ లో చూసి మా ఇంట్లో వాళ్ళకి వండి పెడత ఇస్తానండి మీరేం చేస్తారండి మీ డైలీ రోజులు
నేను రోజు మార్నింగ్ లేస్తానండి మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం ఎలాంటి ఏమైనా మెడిటేషన్ కానీ ఏమైనా చేస్తా ఎక్ససైజ్ ఇట్లా చేసిన తర్వాత అండ్ కొంచెం ఇంట్లో పని ఇవన్నీ చేస్తా ఇవన్నీ చేసు న్నాక లైక్ ఎలాంటి అంటే ఇల్లు ఉడవడం గానీ ఏమనా బౌల్స్ ఉంటే క్ బోల్ ఉంటే క్లీన్ చేయడం కానీ ఆ ఏమైనా వంట వండుకోని దేవుని పూజ చేసుకో ఆ ఫ్రెష్ప్ అయి దేవుని పూజ చేసుకొని కాలేజీకి రెడీ అయ్యి కాలేజీకి వెళ్తానండి ఈ కాలేజీలో మధ్యాహ్నం లంచ్ చేసి తర్వాత ఏమైనా ఆ తర్వాత కాలేజ్ నుంచి వచ్చి పార్ట్ టైమ్గా ఏమైనా వర్క్ చేసి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నార్మల్ గా ఇంట్లో వరకు ఇట్లానే వేసుకొని ఏమైనా పని ఉంటే పని చూసు కొని పడుకుంటానండి
ఇంకా ఏం చూస్తారంండి ఇంకా మీ ఫ్రెండ్స్ తోని టైమ్ స్పెండ్ చేస్తారా అండి మ్మ్ ఆ అంటే మీ రోజులో కొంచెం సమయం మీ ఫ్రెండ్స్ తోని కేటాయిస్తా తర ఫ్యామిలీతోని కేటయించుతర ఎక్కువ మీరు ఎక్కవ ఉంటరు రోజు లో మొత్తం
నేను హాస్టల్ లో ఉంటాను ఐ మీన్ రూమ్ లో ఉంటాను కాబట్టి ఎక్కువ శాతం కు టుంబంతో గడపడం ఆ వీలు కాదండి కాకపోతే ఫోన్ లో మాట్లాడు తాను వీడియో కాల్ చేస్తాను ఇంటికి రాగానే కాసేపు ఫ్రెష్ప్ అయి ఇంట్లో పని చేసుకొని ఆ తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాను ఎందుకంటే పొద్దునంతా స్నేహితులతో ఉ ఉండి వస్తాము కాబట్టి వాళ్ళతో కూడా కొంచెం టైం ఇవ్వాలి కాబట్టి సో అలా వాళ్ళకి ఫోన్ చేస్తాను వాళ్ తో అలా మాట్లాడిన తర్వాత వాళ్ళ గురించి అన్నీ తెలుసుకొని వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి నాక్ రోజులో ఏం జర్ ఏంది ఎలా అయింది అని చెప్పి వెళ్ళతో ఓ విశేషాలు మాట్లాడుకొని ఏమైనా నిర్ణయం తీసుకోవాలంటే వాళ్ళని అడిగి అన్ని చేసుకున్న అ ఏమైనా వర్క్స్ ఇలా ఉన్నా లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నా ఫ్రెండ్స్కి కాల్ చేయడం లేదా ట బోర్ కొట్టిన కొంచెం మంచిగా అనిపియకున్న ఫ్రెండ్స్తోో ఫోన్ చేసి మాట్లాడడం ఇట్లా చేస్తానండి
ఆ హ
మీరంీ మీరు ఎక్కువ మీ ఫ్యామిలీతో గడుపుతారా ఫ్రెండ్స్తో గడుపుతారా
ఆ అంటే నేను డిగ్రీ ఎప్పుడు నాది స్టడీ డిగ్రీ అయిపోయిందండి డిగ్రీ చదువుతున్నా టైమ్ లో ఆ హాస్టల్లో ఉండేదాన్ని హాస్టల్లో ఉన్నప్పుడు ఎక్కువ ఫ్రెండ్స్ తోనే గడిపేదాన్ని ఎక్కువ కుటుంబంతోనే గడుప్ పోయేదాన్ని ఇప్పుడు డిగ్రీ అయిపోయింది ఇంట్లోనే ఉంటున్నా కాబట్టి ఇప్పుడు ఎ క్కువ స ఇప్పుడు ఎక్కువ సమయం మాత్రం కుటుంబంతోనే గడుపుతున్నానండి తక్కువ సమయం మాత్రమే అదేంటి స్నేహిలతో స్నేహితులతో గడుపుతున్నానండి మ్ మీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారండి రోజు
మా ఇంట్లో వాళ్ళు ఎక్కువ ఆ వాళ్ళు కూడా ఇంట్లో మార్నింగ్ పొద్దున్నే వెళ్ళస్తారు వాళ్ళలకు ఇట్లా చ వెళ్తారు సో ఇంట్లో పనులు ఇట్లా ఏమన్న ఉంటే చూసుకుంటారు బట్టలు పిండడం కానీ బోళ్ళు దొమడం కానీ వంట చేయడం కానీ రూమ్స్ క్లీన్ చేసుకోవడం కానీ ఇవి చేసుకున్న తర్వాత దేవుని పూజ చేసుకుంటారు ఫ్రెష్ అప్ అయి ద పూజ చేసుకొని మార్నింగ్ ఇప్పుడు సమ్మర్ ఎండకాలం కాబట్టి ఆ కరువ్ పని అని ఉంటుందండి అటు వెళ్తారు వెళ్ళిన తర్వాత ఒక మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వెళ్ళి టెన్ ఓ క్లాక్ వరకు వస్తారు ఆ తర్వాత మళ్ళీ ఆ మళ్ళీ మధ్యా నం సాయంత్రం త్రీ ఓ క్లాక్కిి మళ్ళీ వేరే పనికేళ్తారు వెళ్ళి మళ్ళీ వచ్చి నార్మల్ ఇంట్లో పనులు చేేసుకొని ఇగ పడుకుంటారండి ఈ మధ్యలో ర ఉన్న టైము కొంచెం మధ్యాహ్నం ఇట్లా రెస్ట్ తీసుకుంటారు లేదా ఇంకేమనా ఇంట్లో పనులు ఉంటే చూసుకుంటారు లేదంటే ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటారు ముచ్చట్లు పె పెడతారణమాట
ఏంటండి
ఏంటండి
ఆ ఇంకా ఆ ఇంకా మీ ఇంటి దగ్గరున్న వ్యక్తులతో ఇంటి పక్కన వాళ్ళతో కొ గడుపుతారా అండే మేము మీ సమయం కొంచెం వాళ్ళకు కేటాయించుతారా వాళ్ళతో
తక్కువ అండి ఎక్కువ మనకు మన పనులు చేసుకునే వరకే టైం అయిపోతూ ఉంటుంది ఉంటది వాళ్ళతో సమయం అంటే తక్కువ రేర్ గా ఎప్పుడు ఒకసారి మనసు బాగాలేనప్పుడు ఎప్పుడో ఒకసారి అట్లా బయటి ఇంట్లో ఉండి ఉండి మంచిగా అనిపియకపో పోతే హాలిడే హాలిడేస్ దొరికినప్పుడు అప్పుడు బయటికి వెళ్దాం అ పాపలు ఇట్లా ఎవరన్నా ఉంటే వాళ్లతో అ ఆడుకుంటాం లేదా పెద్దవాళ్ళ ఎవరేనా ఉంటే వాళ్ళతో మాట్లాడుతాం ఇట్లా వాళ్ళతో అప్పుడప్పుడు టైమ్ స్పెండ్ చేస్తామండి లేదంటే ఇప్పుడు పండుగలు అయినప్పుడు ల ఇంటికి పిలుస్తాం కదా ఇట్లా పండుగ ఇట్లన్నా అయితే అప్పుడు వాళ్లతో మాట్లాడం గాని టైం స్పెండ్ చేయడం కానీ వంటకాలు చేసుకోవడం కానీ ఇట్లా చేస్తామండి మీరండి మీరు ఇప్పుడ మీ ఫ్యామిలీకి గానీ మీ పక్కన ఉన్న వాళ్ళకి ఎలా టైం ఇస్తారు
అదే ఇప్పుడైతే ఎక్కువ కుటుంబంతోనే స సమయం కేటాయించతానని అప్పుడప్పుడు ఆ బయట కూర్చున్నప్పుడు ఇంటి పక్కన వాళ్ళు ఇంటి ముందు వాళ్ళు వస్తే వాళ్ళతోని కూడా టైం కేటాయిస్తాను ఒక్కొక్కసారి అధిక టైం కూడా వాళ్ళకి టైం ఇస్తాను ఇప్పుడున్న రోజులలో నేను కోచింగ్కి వెళ్తున్నాను కాబట్టి ఎక్కువ వాళ్ళకి స సమయం కేటాయించట్లేదండి ఎందుకంటే నా పని నాకే సరిపోతుంది రోజులో పక్కనోళ్లకి టైం ఇచ్చాయి వాళ్ళతోని కేటాయించి అంతలేదు కాకపోతే హల్ సు ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా వాళ్ళతో సమయం కేటాయించుతా వాళ్ళతోని కబుర్లు పెట్టుకుంటా నవ్వుకుంటా కోసేపు ఆ ఎంజాయ్ చేస్తానండి చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళతోని కోసేపు ఆడుకొని వాళ్ళతో కొంచెం కొంచెం సేపు హ్మ్ సమయం కేటాయించుకుంటూ ఉంటానండి ఇక కోచింగ్కి వెళ్ళినా ఇంకా ఫ్రెండ్స్ తో ఆ అట్లా గడిచిపోతుంది ఎక్కువ క్లాసు ల్యాబ్ అవే ఎక్కువ ఉంటాయండి ఈ రోజ ఈ రోజులలో మొత్తం నా డైలీ వర్క్ ఇంట్లో నేను చేసే రోజు పనులో ఎక్కువ కంప్యూటర్ యాడ్ అయితుంది అక్కడ చేసినాక వెళ్ళ వచ్చి కంప్యూటర్లో ల్యాప్టాప్ లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నా ఎందుకంటే నేను ఇప్పుడు పని జ్ నాకు ఉద్యోగం రావాలి అంటే ఫస్ట్ నేను చేసే పని కరెక్ట్ గా నేర్చుకోవాలి అందుకే ఇప్పుడు నేను చేసే పని మీదనే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాను ఎక్క ఎవరితో మాట్లాడట్లేదు పక్కన వాళ్ళకి ఎవరితోని అట్లా కేటాయించట్లేదు సమయం
అవునండి మీరు ఎప్పుడైనా టైం దొరికినా ఎప్పుడైనా పండుగల పూటల్లో ఇట్లా ఆవనకు సెలవులు సెలవులు వస్తాయి కదాండి మనకు పండుగల అప్పుడు ఇట్లా సెలవులు వస్తాయి కదా సెలవులు ఉన్న సమయంలో మీరు ఎట్లా మీ కుటుంబానికి అంటే మీ కుటుంబంతో ఏటైనా బయటికి నీ ఇట్లా వెళ్తారా
వెళ్తానండి ఆ అప్పుడప్పుడు వెళ్తానండి చాలా తక్కువ అలా కుటుంబంతోని బయటికి వెళ్ళడం ఎప్పుడైనా ఒక్కసారి ఇలా తీథ్రయాత్రలు చేసినప్పుడు ఇగదే మాకు ఎంజాయ్మెంట్ ట్ అవ్వె ఇగ మేమంటు తిరిగేది టూర్ల కైన అటైన ఇటైన గని వాళ్ళతోనే ఇప్పుడు ఏదైన టూరు కేస్ అయినా గని ఎక్స్పీరియన్స్ కుటుంబంతోనే సమయం కేటాయించి పోతాను ఫ్రెండ్స్ తొని కాకుండా
అ అవునా అండి మీకు రోజు అసలు ఎలా గెలుస్తుందిం డి లాస్ట్ కి పడుకునే మూమెంట్ లో రోజు అనేది ఇట్లా ఓకే ఇయాల బావుంది ఇయాల బాలేద్ అనుకుం టం గదా మీకు ఎక్కువ సంతోషమైన రోజులు ఏమైన ఉన్నయా
నాకు అంత సంతోషకరమైనయ్ ఏం లేవండి ఈ సంవత్సరంలో నేను భరించినన్ని బాద్ ధలు నేనేడ్చిన రోజులు చాలా ఉన్నాయండి నాకంటూ సంతోషం ఎప్పుడు ఒస్తుందో ఏమో ఇంకా ఒకప్పుడు ఉండేదాన్ని సంత్ తోషంగా కని ఇప్పుడు అలాంటి సంతోషం తోని మనస్ఫూర్తిగా ఒక్క రోజు నవ్వుకొని పండుకునేది లేదండి
అవునా అండి అలా ఏం జరగదు లేండి ఈ ఇప్పుడైనా మీకు మంచి రోజులు రావాలని కోరుకుంటానండి సరే అండి మీక్ ఉంటాను
ఆ